పరం
హలో
హలో నమస్కారం అండి వినిపిస్తుందా
ఆ ఎలా ఉనా బాగున్నారండి
ఆ బాగున్నానండి మీది బాగున్నారా
ఆ అవున్నాను
ఏం చేస్తున్నారు మీ పక్కన న్నీ శబ్దాలు వినిపిస్తున్నయి
ఏం చేయట్లేదండి
తిన్నారా అండి
హా తిన్నామండి
ఆ ఏం వంట చేసారండి
బిర్యాని చేస్ ఉన్నామండి
అవునా పని చేసుకుంటూనే మాట్లాడుతున్నారా అండి ఏం లేదండి మాకు పప్పే ఉ పప్పుే వండానండి పప్పుే తిన్నాను ఏ ఇదంత మరి వాళ్లకు బిర్యానీ వేసులు
నిన్న పండుగని చేసుకున్నామండి
అదే ఉన్నదండి లేకుంటే మళ్ళీ ఇయాలా కూడా చేస్తుళ్లా
అదే ఉందండి
అవునా ఏం పండుగ చేసుకున్నారండి నిన్న
బక్రీద్ పండుగ చేసుకున్నాం ఆ బాగా జరుపుకున్నాం
అవునా అండ్ ఏమేమి చేశారండి పండుగ రోజు సేమ్యా చేసి ఉంటారు నాకు తెలుసు
ఆ సేమ్యాలు పాయసం వండుకున్నాం మధ్యాహ్నం బిర్యానీ వండుకున్నాం
ఏం బిర్యానీ అండి చికెన్ బిర్యానా మటన్ బిర్యానా
చికెన్ బిర్యానీ అండి
ఎన్ని కేజీలు వండిల్లండి
ఆ
ఎన్ని కేజీలు వండారు అంటున్నా అందరు మీ చుట్టాలు చుట్టాలు అందరు ఉన్నట్టున్నారు వన్ కే ఒక కేజీ సరిపోతుందా అండి అందరికి మీ ఇంట్లో వరకేనా లేకుంటే మీ ఇంట్లో వరకేనా లేకుంటే మీ అ మీ అమ్మ వండారా ఊహు ఆ మీ దో మీ స్నేహితులను పిలిచారండి పండుగకు
ఆ లేదండి
ఎందుకు పిలుస్తారు కదండి అంటే రంజాన్ పిలుస్తారు కావచ్చు కదండి బక్రీదు కాదనుకు అంటే రంజాన్ కూడా సేమ్ే చేస్తారుండి బక్రీ ఇదుకో
రామ్చంద గడా సేమియాలు వేసుకుంటాం పాయసం వండుకుంటామ అండి
బక్రదు కూడా వండుకుంటారా అండి
ఆ బక్రీద్ కూడా రంజాన్కయితే ఉపవాసం ఉంటావండి బక్రీద్ అయితే అే మాములుగానీ పండు కాని చేసుకుంటాం వాసం ఏమున్నాం
ఉపవాసం ఎన్ని రోజులు ఉంటారంండి అజనికి
రంజాన్ కుంద్దండి బక్రీద్ గుండదు ఉపవాసం
ఆ అదే అండి ఎన్ని రోజులు ఉంటారు రమ్యానికి అంటున్నా
మేను ఎలా ఉంటామండి
ముప్పై రోజుల అండి
ఆ ము పది రోజులుంటాం
అన్నం దినరు నిీల్లు కూడా తాగరు కదా అండి రోజు మొత్తం
అన్నం అన్నంద తిన నీలుగా తాగ
ఎప్పటి నుండి ఎప్పటి వరకు తాగరం
పొద్దున్న స్టార్ట్ చేస్తాం మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేసుకొని అప్పుడు తింటామండి
అంటే ఉదయం ఇంటికి స్టార్ట్ చేస్తారా అండి
ఉదయం ఐదింటికి నాలుగున్నర
నాాలుగున్నారా ఐదింటి దినా కా మళ ఆ అదేండి అది నమాజ్ చదువుకొని మళ్ళీ సాయంత్రం సాయంత్రం ఆరింటికి మళ్ళ తింటారా అండి రెండు పూటలు ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు పచ్చి మంచిినీళ్ళు ముట్టుకోరు ఏ ము దినరు
ఆ అవునండి
అంత ప్రత్యేకంగా ఉంటారుండి అంత నిష్టగా మంచినీళ్ళు కూడా ముట్టుకోన అంత అంటే దేని మీరు కొంచెం పక్కకి రా రండి మీ దగ్గర ఇగ్గర సాప్పుూడి ను శబ్దం అనిపిస్తుంది బాగా
ఆా
అది కీస్ కీస్ అన్న చెప్పడం వినిపిస్తుంది బాగా మీ పక్కన
ప్రమా ప్లనెట్స్
ఇప్పుడు కూడా వినిపిస్తుందండి ఇప్పుడు కొంచెం తక్కువంది అయితే ఇప్పుడు అంటే ఒక బాగా వినిపిస్తుందండి అంటే మీరు బయట
ఆ స మీరే పండుగ ఆ మీర ఏ పడుగ బాగా చేసుకుంటారు
అదేంటి బతుకమ్మ బాగా చేస్తామండి మా దగ్గర సంగ్ అంటే మాలగా హైదరాబాద్ కమ్మ బాగా జరుపుతాం మూడు రోజులు ఆ అర్ధం కాలేదండి
మీ దానికి స్పెషల్ ఏంటి రండి
బతుకమ్మ అంటే ఇక అందరు ఆ చి బతుకమ్మ వేడ్చుకొని ఆడతారండి స్పెషల్ అంటే ఏం ఉండదు బతుకమ్మ విరవడమే ప్రత్యేకత
ఆహా దానికి ఏం వండుకోవాలండి బిర్యానీ మీరు
మా దాంట్లో బతుకమ్మ రోజు ఏం చేయరండి ఉదయం లేచ ఇంట్లో పని అంతా వేసుకొని బతుకమ్మను కింద పెట్టారంండి బతుకమ్మ వేర్చుకున్నాక పాప్పు తోటి అన్నం వండుకొని తింటారు ఆ తెల్లారి దస దసరా ఉంటదండి దసరా రోజు ఇక నాన్ వెజ్ అంటే శాకాహారం తెచ్చుకుంటారు చికెన్ మటన్ అలా తెచ్చుకొని తాగే వాళ్ళు తాగి తింటారు ఆ రోజు బాగా సరదాగా ఉంటది బతుకమ్మ రోజు కూడా ఆడపిిల్లలకి అన్నట్టు దసరా దస రోజు మగ పిల్లల కన్నా అర్థం కాలేదండి ఆ మేం బాగా చేసుకుంటాం బాగా చేసుకు తీసుకుంటాం అండి మేము బతుకమ్మనే బాగా చేసుకుంటాం మా తెలుగు వాళ్ళని వాల్లో బతుకమ్ మసగా అందరు ఆడ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నళ్ళ అందరు సరు బతుకమ్మ పండ ఖచ్చితంగా వెళ్తాం మళ్ళీ ప్రతిభాస్త్రమ్ మాకు ఖచ్చితంగా వెళ్తాం ఇక బతుకమ్మ వేడ్చాక అన్నం తిని రెడీ అయితాం అండి తయారయి ఇక తీరు తీర ఆ పుూవ్వులు తెచ్చి బతుకమ్మ వేరుస్తాం కదా అండి ప్రతి ఒక్క పువ్వు గుమ్మడి పువ్వు అని అంటారు అది మధ్యలో పెడతారు తంగడి పువ్వు తెలుసు అ మీకు తెలుసా అండి పూల గురించి ఏమన్నా తెలుసా మీకు
ఆ తెలుసా అండి
తంగడి పువ్వు ఆ కింద పెట్టి వేరుస్తారు బతుకమ్మనిగా ఇప్పుడు అంటే తంగడి పువ్వు గునుగు పువ్వులు తేవడానికి ఇ బయటికి చేైలలో వయి దేవాాల అ ఎవరు తెయలేరు కాకుంటే ఇ అన్ని ఊళలకు బంతి పూలు మ అే అండి ఇక మా అమ్మ అయితే ఇక ఎక్కడికి పోలేదండి అట్లా బంతి పూల అమ్మ వచ్చినాయ తీసుకొని బంతి పూల తోట బతుకమ్మ వేరుస్తాం
అందరు బాగుందిండి ది
ఆ బాగున్నామండి ఇక బతుకమ్మ వేడ్చాక ఆ వినిపిించలేదా అండి మీకు నీ మాట్లాడేది
ఆ మీ అమ్మా నా బాగున్నారంండి
అందరు బాగున్నార అండి మీర అందరు బాగున్నారు ఆ వినిపిస్తుందండి నాకు మీరు మాట్లాడేది మీ అందుకే నేను మాట్లాడేది వినిపిస్తలేనట్టు మీ వాళ్ళందరు బాగున్నారా అండి మీ వాళ్ళు అందరు బాగున్నారా అండి మీరు ఏదైనా పని చేసుకుంటా మాట్లాడుతున్నారా అండి కిస్కిస్కిస్ చ ఏదో శబ్దం వినిపిస్తుంద అండి మీ పక్కన పక్షుల శబ్దమో మరి ఏందో
కోళ్ళ కొడుకులు అల్లర చేస్తున్నారు అండి
ఆ కిస్ కిస్ కిస్ కిస్ వినిపిస్తుంది అండి బాగా రీసౌండ్ వస్తుంది
అంటే మాకు పల్లెటూరు గాండి ఉంటాయి పక్షులు బాగా గొడవ చేస్తాయి
అవునండి అదే బాగా వినిపిస్తుంది ఆ పక్షిదే బాగా శబ్దం వినిపిస్తుంది ఏం పక్షి అండి అది
హలో
ఆ వినిపిస్తున్నాండి
హ
ఆ నాకు విన్ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్ వస్తుందండి చెప్పండి
అయితే బతుకమ్మ రోజుకి బతుకమ్మను పెర్చక సాయంత్రము బతుకమ్మను చెరువు దగ్గరకి తీసుకెళ్తారండి ఊరి చివరికి ఊరి చివర తీసుకెళ్ళి బతుకమ్మ తోటి అంటే ఫస్ట్ పద్దతిగా పాటలు పాడతారండి తరువ ఇక అందరరు డిజె నే పెట్టి డాం చేస్తా ఉంటరు రస్ ప్రసాదం చేస్తారండి ఒక్కొక్కరు మూడు తీరులకు ఆ బాగా చేసుకుంటాము ఒక్కరు మూడు తీరుల ప్రసాదం చేస్తారు ఒక్కొక్కరు ఐదు తీరుల ప్రసాదం చేస్తారు ఆ ప్రసాదం చేస్తామండి ఖచ్చితంగా మాలే స్పెషల్ అదే ఆ బతుకమ్మనే బాగా చేసుకుంటాం మా దాంట్లో సంక్రాంతి ఆ బాయస్ కుంటాము సంక్రాంతి కూడా బాగా వేసుకుంటాము అండి బతుకమ్మ సంక్రాంతి సంక్రాంతికి ముగ్గులు వేస్తామం ఆ అమ్మి ఏసగుత ప్రతి ఒకరు ఏడుస్తూ ఉంటారు మంచిగా అంటే అందరు అమ్మమ్మ అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు మనవళ్ళకు మనరాళ్లకు పంపిస్తా ఉంటారు పిండి వంటలు వసి చె మక్కలు అంటే గారెలు మడుగులు అలా అన్నిీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి పంపుతుంటారు
ఈ సంవత్సరం బాగా చేసుకున్న సంక్రాంతి
చేసుకున్నాం అండి చాలా బాగా అనిపించింది నాకు సంక్రాంతికి ఈసారి మా అమ్మ మాట మటనే తీ మటన్ తీసుకుంటదండి పోగులు లెక్క తీసుకుంటా ఉంటారు అట్లా ఒక పోగు తీసుకుంటది మేము వెళ్తే
మరి సంక్రాంతి
అదే అండి మటనే వండుకున్నాం పూరీలు చేసుకుంటాం ఆ ఫస్ట్ ఉదయానే లేకి ముగ్గిస్తాం పిండి వంటలు అంటే అవి చెప్పాను కదా మడుగులు గ్యారెలుని చెక్కలు అన్నారు చూడండి అవే గ్యారెలు అంటాం మేము
అవి చేసుకున్నారా
ఉ మరి చేస్తున్నాను ఆ అర్థం కాలేదండి
బాగా వండుకున్నారా
ఆ బాగా వండుకున్నామండి అంటే ఇక మనకి నచ్చిన ఒక్కొక్కటి మా అత్తమ్మ కొన్ని తీర్లు మా అమ్మటి కొన్ని తీర్లు చేసి పంపించిందండి మాకు
అవునా
సరే అండి మరి
హా